బాగున్నారండి
బాగున్నానండి బాగున్నారా
బాగున్నానండి తిన్నారా
తిన్నానండి మీరు తిన్నారా
తిన్నానండి
శ్రీరామనవమి వస్తుంది కాదండీ పండుగ షాపింగ్కి ఏమన్నా చే చేస్తారా లేకపోతే ఆ రోజు స్పెషల్ గా ఏమైనా చేసుకోవడానికి మార్కెట్ కి వెళ్తారా మార్కెట్ కి వెళ్ళి ఏమన్నా సరుకులు తీసుకురావడం కూరగాయలు తీసుకురావడం లేకపోతే షాపింగ్ కి ఇట్లా కొత్త బట్టలు తీసుకురావడం అవన్ని ఏమన్నా చేస్తారా అండి
ఆ చేస్తామండి మేము మా ఫ్యామిలీతో పాటు షాపింగ్కి వెళ్తామండి మా బాబుకి మా అంటే మా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ బట్టలు కొనాలి మళ్ళీ ఆ శ్రీరామనవమి రోజు పులిహోర అవి చేసుకుంటారు కదండి దానికి వెజిటేబుల్స్ అండ్ బెల్లాలు అవే కిరాణా షాప్స్ అన్ని కొనుక్కొని వస్తామండి మరి మీరు
డీ ఆ మేము కూడా వెళ్తామండి ఇప్పుడు పండగ కదండి సో ఇక్కడ నియర్ బై షాపింగ్ మాల్ ఉంటే షాపింగ్ షాపింగ్ మాల్ కీ వెళ్ళి తీసుకుంటానండి ఎలాంటివి తీసుకు తీసుకుందాం అనుకుంటున్నరండి అంటే ట్రెడిషనల్ వా శారీసా హాఫ్ శారీసా లేకపోతే డ్రెస్సెసా ఇంకేమన్నా తీసుకు ఎలాంటి మోడల్ లో తీసుకుంటారు మీరు
నేను డ్రస్సెస్ అండి ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటాది డ్రస్సెస్ లో శారీస్ అది అలవాటు ట్లేదు కదండి మరి మీకు
అలవాటు లేదు కానీ కాకపోతే ఎట్లా అని పండగ కదండి అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నా ట్రెడిషనల్ గా ఒక రోజు ట్రడిషనల్ వేర్ వేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ట్రెడిష్ నల్ ఇంకా మీకి ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటారు
అవునండి మరి మరి మీ మీరు షాపింగ్ కి వెళ్ళారండి షాపింగ్ కి వెళ్ళొచ్చారా
ఆన్ నిను వెల్ వెళ్తానండి ఇప్పుడు ఎల్లుండి కదా పండగ సో రేపు వెళ్తాను అండ్ అమ్ నేను కూడా ట్రెడిషనల్ వేరే తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ట్రెడిషనల్ పండగ పండుగ అప్పుడే కదా వేసుకునేది సో మామూలుతొ మాముూలు డేస్ లో డ్రెస్ లే కదండి కంఫర్టబుల్ గా వేసుకునేది సో నేను ట్రెడిషనల్ వేర్ తీసుకుంటాను అండ్ మా ఫ్యామిలీ వాళ్ళకి ఆ మగవాళ్ళకేమో కుర్తీస్ కుర్తీస్ కాదండి పంచలు తీసుకుంటా పంచలు మంచిగా వైట్ షర్ట్ తీసుకుంటాను అండ్ ఒక శారీస్ శారీస్ తీసుకుంటాన్న ఆ ఆడవాళ్ళకి
అ
అలా కొంచెం ట్రెడిషనల్ వేర్ లో తీసుకుంటానండి
మీ దగ్గరలో ఏమన్నా టెంపుల్ ఉందా అండి
ఆ మా దగ్గర రామాలయం ఉందండి అక్కడ రాముల వారి కళ్యాణం చేస్తారు సో కాబట్టి ట్టి అక్కడికి వెళ్తాం కాబట్టి మంచిగా ట్రెడిషనల్ గా గుడికెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేరే వేసుకొని వే వెళ్తే కొంచెం బాగుంటది మంచి వైబ్ వస్తుంది అని చెప్పేసి ట్రై ప్రిఫర్ చేస్తానండి మీరు మీరు టెంపుల్స్ కి ఏమనా వెళ్తారా పండగ రోజు
ఆ వెళ్తామండి నేను మేము అందరం కలిసి మాకు కొంచెం ఊరి బయట ఉంటదండి మాకు రామాలయం అంత పెద్ద టెంపుల్ కాదు నార్మల్ కానీ బాగుంటది బయట ఉరి బయట
వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని వెళ్తారు
వెళ్ళేటప్పుడు కొత్త దుస్తువులు కంఫర్ట్గా ఉన్నవి ట్రెడిషనల్వే కదండి వేసుకునేది శారీ శారీ కట్టుకుని వెళ్తానండి
అవునా అండి మీరు ఎక్కువ అంటే ఆఫ్లైన్ షాపింగ్ చేస్తారా లేకపోతే ఆన్లైన్ షాపింగ్ పి చేస్తారా ఆఫ్లైన్ అంటే ఇగ డైరెక్ట్ గా షాపింగ్ మాల్ కి వెళ్ళి షాపింగ్ చేస్తారా లేకపోతే ఆన్లైన్ లో అంటే మింత్రా మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి యాప్స్ లో షాపింగ్ చేస్తారా
నేను ఆఫ్లైన్ లో నే తీసుకుంటానండి షాపింగ్ మాల్కి వెళ్ళి ఎందుకంటే ఒకసారి నేను ఆన్లైన్లో తీసుకునేటప్పుడు నేను చూసింది అదే డ్రెస్ బట్ క్వాలిటీ అనేది అంత లేద దండి అందుకే ఇక ఆన్లైన్ ని అంతా యూస్ చేసుకోను
సేమ్ నాకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏ జరిగిందండి నేను లాస్ట్ ఇయర్ ఒక ఒక డ్రెస్ నచ్చింది అండ్ ఆ డ్రెస్ నీ ఫోటో లో ఫోటో లో వేరే ఉ ది బయట ఇప్పుడు మనకు ఆర్డర్ వచ్చిన ప్పుడు చాలా తిన్ గా పల్చగా ఉంది మెటీరియల్ అండ్ కలర్ కూడా ఒక ఒక కలర్ పెడితే ఇంకొ కలర్ వచ్చిందండి డిజైన్ కూడా అంతగా ఏం బాలేదు చున్నీ కూడా కూడా అందులో చూపించినట్టు రాలేదండి కొంచెం వేరే వచ్చింది సో అందుకే ఆఫ్లైన్ ష ఆన్లైన్ షాపింగ్ కంటే ఆఫ్లైన్ షాపింగే బెటర్ అని అనిపిస్తుంది కాకపోతే ఎప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తామ అంటే ఇప్పుడు పెళ్ళిళ సీజన్ అప్పుడు లేకపోతే ఎప్పుడన్న ఫంక్షన్ అప్పుడు మనకి కొత్తవి కొంచం ట్రెండీ గా ఉన్న బట్టలు వేసుకోవాలి అనిపిస్తాది కదా ఇప్పుడు శారీస్ కూడా ట్రెండింగ్ వస్తున్నాయి కదండి ట్రెడిషన్ వేర్ కూడా ట్రెండింగ్ ఉన్నాయి వేరే ఫ్యాషన్ ఫ్యాషన్ మోడల్స్ వేరే కొత్త కొత్త వస్తున్నాయి కాబట్టి అప్పుడు ఏమన్నా వేసుకోవాల అనిపిస్తే ఇక్కడ ఇప్పుడు అప్పుడు ట్రెండింగ్ అంటే అప్పుడు ట్రెండ్లో వచ్చిన బట్టలు కొత్త బట్టలు ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో ఇక్కడ దొరకడం అంటే చాలా కష్టం కాబట్టి అప్పుడు ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతుంది కదండి అప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటాను
అది కరెక్టేగనండి ఆన్లైన్ లో నాకు ఒకసారి నేను శారీస్ ఆన్లైన్ లో చూసి వాట్సాప్ అండి అది బుకింగ్ చేసుకునేది కాల్ కాల్ బుక్ చేసుకుంటే టూ శారీస్ అంటే వర్కింగ్ బ్లౌస్ ఆ శారీస్ మంచి మంచి శారీస్ వచ్చాయండి ఫోటో లో చూస్తే బట్ నార్మల్ గా చూస్తే ఎవరో కట్టుకొని చినిగిపోయిన శారీస్ వచ్చాయి నాకు క్వాలిటీ లెస్ మ ఒక హండ్రెడ్ పే చేసా చిన్న అమౌంట్ కొంచం శారీ బాగుంది అని తీసుకునేసరికి అలా అయిపోయిందండి
అవునండి అమౌంట్ ని బట్టి క్వాలిటీ రావట్లేదు అసలు అండ్ ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు కూడా సరైన క్వాలిటీ రావట్లేదు
అసలు ఆ శారీ చూస్తే అండి అసలు వర్తే కాదు దానికి బయట టూ హండ్రెడ్ పెడితే చిరిగిపోయిన శారీస్ వచ్చినట్టు వచ్చాయండి మనము క్లాత్ కిచెన్ లో క్లాత్ యూజ్ చేసుకుంటాం కదా అలా వచ్చాయండి అన్ని అసలు నమ్మొద్దు
మరి రిటర్న్ పెట్టారా
రిటర్న్ ఆప్షను లేదండి అసలు చూస్తున్నా అసలు రిటర్న్ ఆప్షన్ లేదు అది వాట్సాప్ బ్లాక్ చేసేసారు వాళ్ళు నేను వాట్సాప్ లో ఆన్లైన్ లో ఇన్స్టా లో చూసాను అది ది ఇన్స్టా లో చూస్తే అసలు వాట్సాప్ లో బుక్ అవునవును వాట్సాప్ లో బుక్ చేస్తే సరే వచ్చింది వచ్చి అంటే అప్పు ఇప్పుడు నేను హాస్పిట లో డ్యూటీ చేసేదాన్ని ఇక ఏమ ఎర్జెన్సీగా టెన్ ఓ క్లాక్ అయిపోయింది జాయిన్ అవ్వాలి గా అటెండ్ అవ్వాలి కాబట్టి ఆ టైమ్ కి నార్మల్ గా మా రిలేటివ్ ని తీసుకు ఉన్నాను తీసుకొని పైకి వచ్చి ఓపెన్ చేసేసరికి ఆ చిరిగిపోయిన టూ శారీస్ ఉన్నాయి షాక్ అయిపోయానండి అసలు అందుకే ఎప్పుడైనా ఆన్లైన్ లో కన్నా ఆఫ్లైన్ లోనే కొనుక్కోవడం బెటర్ ఎందుకంటే మనం క్వాలిటీ చెక్ చేసుకుంటా అది పల్సగా ఉందా మందంగా ఉంద లేకపోతే ఎలా ఉంది ఎక్కడైనా స్టిచెస్ ఊ డిపోయి ఉన్నాయా లేదా అవన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు
అంటే మీరు పేమెంట్ డైరెక్ట్ ఆన్లైన్ లో అంటే అప్పటికప్పుడు అయిపోయిందిదా తో ఆర్డర్ అయింద లే
లేదు లేదండి నేను ఆన్లైన్ ఆర్డర్ అంటే డెలివరీ అయ్యాకే పేమెంట్ పెట్టుకున్నాను బట్ అది ఎమర్జెన్సీగా నేను అక్కడ డెలివరీ బాయ్ ఉన్నప్పుడే చూసుకోలేదు అయితే ఆ ఎమర్జెన్స మంచిగా డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు పైకి వచ్చి ఈ చూసేసరికి అలా అయిపోయింది ఇక నేను అప్పటికి మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టాను నేను ఆ మీరు ఇలా చేస్తే ఎలా అండి కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ రైజ్ చేస్తానని చెప్తే ఇక వాళ్ళ ఏం రెస్పాన్స్ కాలేదు ఇ ఇ నేను ట్వల్హండ్రెడ్ కదా ఇ అనే వదిలిస్తాను ఇ
లేదండి ఇప్పుడ చాలా వరకు ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి మొబైల్ ద్వారా సో ఎక్కువ మనం ఆఫ్లైన్ లోనే తీసుకుంటే బెటర్ అండి మనంతటా మనం వెళ్ళి తీసుకు
బట్ ఆన్లైన్ లో ఏంటంటే ప్రొడక్ట్ బాగుంటుంది చూడడానికి మన చేతికి వచ్చేసరికి
అయితే ఇప్పటి నుండి ఏం ఇప్పటి నుండి ఏం చెయ్యండి అంటే ఇప్పుడు ఏమన్నా పెడినా మీకు నచ్చి పెడితే గనుక అది అప్పటికప్పుడు ఓపెన్ చేసి చూసేయండి అయితే ఇప్పుడు వాళ్ళకి ఓటీపీ చెప్పాలి కదా ఓటీపీ అది చెప్పేసి అమౌంట్ ఇవ్వకుండానే అప్పటికప్పుడు మొత్తం చెక్ చేసి క్వాలిటీ ఓకేనా లేకపోతే కలర్ ఓకేనా నచ్చిందా అని చూసుకొని అప్పటికప్పుడు రిటర్న్ ఇచ్చి చేయండి ఆయన అప్పటికప్పుడు రిటర్న్ పెట్టేసుకుంటారు
మరి ఒకస అంటే అప్పటికప్పు అప్పుడు రిటర్న్ పెట్టారండి వాళ్ళు మనకు సెండ్ అయిపోయింది అన్న తర్వాత వాళ్ళు ఆ వాళ్ళ మెసేజ్ వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు రిటర్న్ మనం పెట్టాలి బట్ అప్పటికప్పుడు వాళ్ళు రిటర్న్ పెట్టనివ్వట్లేదు ఇప్పుడు
అవునా నేను ఇప్పుడు ఇలా చేయలేదు కాకపోతే చిన్న థాట్ వచ్చింద అందుకే చెప్తున్నాను సో ఇప్పుడు మార్కెట్ కెళ్ళి కూరగాయలను తీసుకురావడం ఇంట్లో సామాన్లు తీసుకురావడం సరుకులు తీసుకురావడం మీరే చేస్తారా అండి
నా నేను కదండి మా హస్బెండ్ చేస్తారు
అవునా సో మీరు లిస్ట్ రాసిస్తే ఏవి ఏమేమి కావాలన్నవి రాసిస్తే అప్పుడు ఆయన తీసుకొని మీకిస్తారం కదా
అవునండి మరి మీరు మీరే తీసుకొస్తారా షాప్ కెళ్ళి
లేదండి మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ తీసుకొస్తారు లేకపోతే ఆ మా ఇంట్లో పెద్దవాళ్ళే తీసుకొస్తారండి
దుం
కాపోతే అప్పుడప్పుడు వెళ్తాను వాళ్ళతో పాటు తోడుగ ఎళ్ళి ఏమన్నా కావాలి అంటే చెప్తారు కదా కదా ఇప్పుడు టౌన్ కెళ్తాం కదా టౌన్ సిటీకి సిటీకి వెళ్ళినప్పుడు చెప్తారు చెప్పినప్పుడు ఆ ఏమ తీసుకురావాలో చెప్తే అది దగ్గర ఉండి తీసుకుొని వస్తాము అంతే ఎప్పుడో ఒకసారి అండి
అవునా అండి సరే అండి మరి
ఓక్కే అండి
ఆ ఓకే అండి